వినిపిస్తూ
హలో
హలో
లో నా వాయిస్ వినిపిస్తుంద నమస్తే అండి
మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడరా వినిపించట్లేదు ఓ నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే కూర్చున్నాను ఏం లేదండి ఊరికే కూర్చున్నాను మీరు
ఏం లేదండి ఇదే ఈ మధ్యకాల లంలో ఆ ఉద్యోగాలు దొరకట్లేదు కదండి
అవునులే అంటే ఇప్పుడు చాలా కష్టం కదండి ఓ న్యూస్ చదువుతున్నారాండి మ్మ్ ఏమండి జాబ్ చేయాలి అంటే కష్టం అయిపోయింది కదండి ఈ కాలంలో
అవును ఏ వచ్చి రిప్లేస్మెంట్ అంటున్నారు దాని గురించి మీరు ఒపీనియన్ ఏంటండి ఏ ఏ ఏ ఐ
ఓ దాని దాని వల్లనే నాకు తెలిసి జాబ్లు అనేది త అంటే తగ్గిపోయింది అనిపిస్తుందండి చేసేది ఎందుకంటే ఏ ఐ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా టెక్నాలజీ అంత అది చూసుకున్నప్పుడు ఇంకా మనుషులతో ఏం పని ఉందండి
హ్మ్ హు
అందుకే ఇంకా నాకే అది అనిపిస్తుంది ఏ ఐ వచ్చినప్పటి నుంచి ఇంకా అంటే మన అంటే అదే ఏమంటారు లైక్
నిరుద్యోగ కొరత ఎక్కువ పోయిందండి
అవునండి
అదొచ్చిన్ తర్వాత చాలా ఉ ఉద్యోగాలు కూడా తీసేశారు.
అవునండి అసలు అది వస్తునే చాలా మంది. ఐ. టీ వాళ్ళ అయితే ఎంత ఐ. టీ ఐ. టీ అనే కదండి. అసలు ఇప్పుడైతే అన్నీ
ప్రతీ ఒక్క ఫీల్డ్ లో కూడా అలా ఉందండి. కాంపిటీషన్ గూడా
అవును అవునండి అసలు కాంపిటీషన్ కూడా చాలా గట్టిగుంది.
అవునండి
నాది మా ఫ్రెండ్స్ అయితే ఎంత కష్టపడుతున్నారోనండి. అసలు నేను కష్టపడుతున్నాననుకోండి. కానీ నాకు ఈ జాబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా నాకే సొంతంగా ఏద్ దైనా చూసుకోవాలని మీర్ నా ఉద్దేశం అంటే బిస్ నేస్లా గా సో నేనట్లా కానీ నా ఫ్రెండ్స్ అయితే. అసలు ఏదో ఒకటి చేసుకోవాలా ఇంట్లో ఉండి. అసలు ప్చ్ ఎన్ని రోజులని ఇంట్లో ఉండాలా. ఇంట్లో ఏమో అట్లా ఉంటే ప్రెజర్ పెడతారు అంటే పెళ్లి ఇంకా పెళ్లి చేసేస్తాము అంట్ ఆడపిల్లలకై అదే కదండి. ఇంకా ఆడపిల్లల కష్టమే అది కదండి. ఇంక ఇంట్లో ఉన్నారంటేనే ఏదో ఒకలాగా చూస్తారు. వీళ్ళు ఇంకేం పని పాట లే ఇంట్లో ఉంటారు. ఇంకేం పని ఉంటది విళ్ళకి ఇంక చేసేసి పంపిత్తే ఒక పి అంటే ప్చ్ ఒకటి బాధ్యతయా తగ్గిపోతది అన్నట్టుగా ఉంటరు.
అవునండి ఉద్యోగం లేకుంటే చాలా కష్టం అండి. ఇప్పుడు అబ్బాయిలకే కాదబ్ అమ్మాయిలకు కూడా ఉద్యోగం ఉండాలండి.
తే చాలా కష్టం అయిపో పోతుంది అమ్మాయిలు. ప్రతి ఒక్కరూ తన వాళ్ళళ్ల కాళ్ల ఇండిపెండెంట్. ప్రతిఒక్కరు
ఐ. డి నంబర్
అట్లా లేకపోతే చాలా కష్టం అయిపోతుంది కదండి.
అవును
ఆ ఏం చేస్తామండి చెప్పండి ఇంకా అసలు ఏం చేయలేము ఇంకా నా ఫ్రెండ్స్ అయితే నిజంగానే అసలు ఇంట్లో ఉండి పాపం ఎంత కష్టపడుతున్నారు అంటే ఒక జాబ్ దొరక్ అక్క వాళ్ళకి అన్నిీ అంటే ట్రై అంటే ట్రై చేయడానికి కూడా అసలు హై వింగ్స్ లేకపోతే అంటే ఇన్న ఇంటరికి పోయిపోతే అదే ఫాల్ట్ వీళ్ళే తప్పు అయింటుది ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా జస్ట్ పోయి అటెండ్ అయ్యి చస్తే వాళ్ళదే తప్పు కానీ ఆ అపార్చు అప్పోర్టునిటీస్ ఎ దొరకట్లేదు అంటే ఇంకా చూసుకోండి మీరు ఇంకా ఎట్లుంది ఈ సమాజము
అవునండి మీరు జేప్పేది గూడా కరెక్ట్ ఎ యూ వాంట్
ఇంగోకటి ఏమంటే అసలు
ఊ
ఇప్పుడూ ఏజ్యుకేషన్ నార్మల్ ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడో తీసుకుంటున్నారు అబ్రాడ్ అంటా వేరే వేరే దేశ లో కూడా తీసుకుంటున్నారు
కొని గూడా నిరుద్యోగం
అదే మరి వాళ్ళు కూడా అసలు జాబ్ దొరకట్లేదు వాళ్ళకి అయిన కూడా ఎంత కష్టం చూడండి అసలు ఇంకా పల్లెటూర్లో చ దివి వచ్చిండే పిల్లకి ఇంకెక్కడ దొరుకుతుందండి చెప్
ఇంకా అలాంటి హై హై అంటే ఆ లెవెల్లో ఉన్న ఎడ్యుకేషన్ కే జాబ్స్ అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ అంటే ఎలా అంటే కోర్సు అవి
ఇప్పుడు మంచి మంచి మంచి మంచి యూనివర్సి టిలో చదివిన వాళ్ళే ఇంటెన్షిప్ ఇంటెన్షిప్ ఊల్లోనే ఇంకొంచెం మంచి ప్యాకేజ్ తీసుకుంటున్నారండి తప్పామ్మ ఇలా పల్లెల్లో చదివిన వాళ్లు ఏదో ఇరవై వేలు ముప్పై వేలు తోనే ఆగిపోతుందండి
అవునండి
ఎడ్యుకేషన్ కూడా డిఫరెన్స్ ఉంటదండి మోస్ట్లీ అలాంటి ప్రిఫల్ వా రిఫర్ చేస్తారు
కాదండి ఇంకొకటి ఏం తెలుసా ఆ అలా కాకుండా రాకమాండ్ డేషన్ వల్ల కూడా జాబ్స్ అనేది నాట్ అంటే రికమెండే షన్ రికమెండేషన్ మీన్స్ అట్లా కాదు మళ్లీ ఇంకొకటి ఎట్లా అంటే డబ్బులు ఇచ్చి కొను
ఆ కరె కరెక్ట్ అండి కరప్షన్ ఎక్కువ అయిపోయింది ఇది కాలంలో పదేళ్లక ఇరవై లక్షలు ఇచ్చి అ జాబ్ ని కొనుక్కుంటారండి తెలుసున్నోళ్ళకి జాబియ్యరు డబ్బులు ఇస్తే తీస్తారు డబ్బే సర్వస్వం స్వం అన్నటు ఉన్నది
ఇప్పుడు అదే అండి నాక డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చే తీసేసుకో ఎవరు వద్దున్నారు అన్నట్టు గా మాట్లాడు తున్నారె అసలు ఇంకా అం త కష్టపడి అంత ఫీజులు ఫీజులు కటి ట్టి చదువుకొని అక్కడ ఉంటే పిల్లలు ఎమైపోయిన ప్పండి చాలా మంది ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకు ఉన్నారండి ఉద్యోగాలు లేక
అవునవును ప్రెజర్ ఎక్కువయి వాళ్ళకి
అదే మరి ఇంటి టెన్షన్స్ అవి ఇవి వల్ల అంటే ఇంట్లో తిడతారు జాబ్ లేకపోతే వాళ్లు ఏమనుకుంటారో వీళ్లు ఏమనుకుంటారో నా వల్ల ఇంట్లో వాళ్లు బ అంటే అవమానాలు పడాల అనే తాట్ తో చాలా మంది ష్ టూ సైడ్ కటిం చేస్తున్నారండి తెలియక ఇది ఏ మాత్రం కరెక్ట్ చెప్పండి.
హుహ్మ్ అవును
కాదండి గౌవర్నమెంట్ అయితే చాలా తక్కువ అసలు నోటిఫికేషన్ వదిలేది. కొంచెం గౌవర్నమెంట్ అన్నా సహకరించాలి కదండి కొంచెం ఇలాం టి దానికి కైనా ఇలా వీటే కాకుండా
ఏమో అండి ఈ ఆంధ్ర గౌవర్నమెంట్ పర్లేదు బానే వ వదులుతుంది. ఇప్పుడు గూడా జాబ్ కాలంటార్ రని చేస్తారంటాండి ప్స్
అ అవునండి. ఏం చేస్తారో చూడాల అసలు
వివాన్ చేశ్న రెసిపీ
హా
నీళ్ళోక్కటన్న తాపివు
ఆ హలో
హలో
ఆ వినపడట్లేదా
వినిపిస్తుందండి
ఆ ఓకే ఓక నిమిషం నాకు ఈ వాయిస్ కట్ అవుతుంది.
ఆ ఇలా జాబ్ క్యాలెండర్ వదులుతారంట చూడాలండి ఏమవుతదో ఏమో
అవునండి ఎప్పుడు
మీ వాయిస్ సరిగ్గ ఆ ఆ గవర్నమెంట్ జాబ్ ఉ మనకు కూడా ఇప్పుడు చాలా కంపెనీస్ అన్ని ఇస్తున్నాయి కదండి.
అవునవును
ఉమ్మ్
కానీ నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ కదా ఏం చేస్తున్నావ్
చూడాలి ఎలా చేస్తారో ఏమో
అవునండి చూడాల గవరన్మెంట్ వాళైనా కొంచెం ఆలోచించి ఉద్యోగం నుండి కేషన్ ఎక్కువ వదిలితే నింకంగానే చాలా బెటర్ అండి ఇప్పుడు లేదంటడి చాలా కష్టమ అవుతుంది
మీరు ఏం చదువుకున్నారండి నే
అ చెప్పండి ఇ
హలో హలో
ఆ చెప్పండి చెప్పండి
హలో
ఆ హలో